బాగున్నారా అండి
బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నామండి ఏం చేస్తన్నారండి
ఏం చేయనండి ఖాళీగ కూర్చోన్నాం సమయం కూడా అయిపొవస్తాంది కదండి పడుకోవాలి ఇంకా ఆ తిన్నామండి మేము
ఏం తిన్నారండి
దోశ తిన్నామండి
అవునా
మీరు ఎం తిన్నారు
నేనా బిర్యానీ తిన్నా అండి
శనివారం బిర్యానీ తింటారా మీరు
అంటే నాకు అట్ల ఏమి ఉండవండి వారాలు ఇట్లా ఈ రోజు తినకూడదు అట్లా ఏమ అనుకోను నేను తినేస్తా ఉంటాను ఎ ఇప్పుడు ఎద్దిన అనిపిస్తే ఇంక అప్పుడ తినేస్తా ఉంటా అన్నమాట
అవునా కానీ చాలా మంది ఇందులో శనివారము సోమవారము అలాపోతే నాన్ వెెజ్ తింట కదాండి అంత వాడిద
అవునండి అంటే కొంతమంది ఏంటంటే అదొక నమ్మకం లాగా ఇంకా తింటే ఏదో అ జరిగిపోయిద్ది ఏదో ఆభిషేకనం లాగా ఏదైనా చెడు లాగా జరిగిది అని అని అనుకుంటా ఉంటారు కానీ నేను అట్లే ఏమ అనుకోనండి మనకు నచ్చింది తినడాాకే కదా దేవుడు మనకు అన్నిీ ఇచ్చాడు ఆ ఒక్క రోజు కూడా ఎందుకు కాగాలి అన్నట్టు నేను ఇంక అట్లా ఏమ అనుకోన తినేస్తాను నాకు అట్లా ఏముండ మీరు అట్లా ఏమై తినకుండా ఉంటారా వారంలో
నానే తినమ మిగతా అన్ని వారాలు తినేస్తాము నేను అలా శనివారం మాత్రమే కానీ ఇంట్లో వాళ్ళు శుక్రవారము సోమవారం కుడితే తన్నారు నేను ఒక్క రోజే తినను అంతే మిగతా రోజులు తినసు
శనివారం ఎందుకు తినలే తినరో తెలుసుకోవచ్చా
ఆ అప్పుడు అంటే ఆ వాళ్ళ కుల దేవుడు ఉంటారు కదా ఆ రోజు ఆ దేవుడికి పూజలు చేసుకు ఉంటారు ఇంలో అందుకు తిన్నారు అంటే ఆ రోజే అంటే గులలో కావచ్చు ఇంల దగ్గర కావచ్చు పూజలు చేస్తారు ఇంకా పూజలను కనుక పిలిపించి ఆ నింటిచ్చత్త ఆ ఏమంటారు పూజలు అది పూజలాగే చేపిస్తారు అందుకు ఎక్కువగా చాలా వరకు ఆ వ హండ్రెడ్ పర్సెంట్ లో నై పర్సెంట్ శనివారంము అలా తినకని ఉంటారు కొందరు తింటారండీ
అంటే వే కొంగారుకి శివుడు అలా అంటే వేర వేరే దేవుళ ఉంటారు కదా వాలు సిల్వర్ తినసారు సోమవారం అలా ఉంటారు తినకన్నా అంటే వాళ్ళ ఇంటిద ఏ ధైవాన్ని బట్టి
ఓహో మీరు ఒకవేళ ఆ రోజు శనివారం మర్చిపోయి తిన్నారంటే అప్పుడు ఏం చేస్తారు
మర్చిపోయి ఎంత ఇంగేం చేయలే వండి అంటే ఇంకా స్నానం చేసి తప్ప అయిపోయిందని గుడికి పోయి వస్తారు అంత
అంటే తిన్నాక బాధ పడడం అయ్యో తిన్నా అని అని అట్లా ఏనా ఉంట తిన్నాను లేకపోతే తెలికే కదా తిన్నాను
ఆ ఫీలింగ్ ఉంటుంది కానీ మనకు తెలియకుడా తింటే అది మన తప్పు కాదు కదా కానీ నాకైతే అలా జరగలేదు జరి తెలుసు అయితే తిన విని తెలియకుండా తింటే ఇంగ మనం ఏం చేయలేం కదం అది అలా రాసి పెట్టి ఉంటే ఇంకా మనం ఏం చేసాం
అవునండి కానీ అలా ఉండడం కొంచెం కష్టమేనండి కదా
కష్టమే అంటే ఏమన్నా వర్క్ చేసే వాళ్ళకి కానీ స్ట్రెస్లో వారాలు గుర్తు గుర్తు పెట్టుకునే కష్టంగా గదా కడ తినేస్తే ఇంగేం చేయలేం
కొంతమందికి ఎలా అంటే అంటే జాబ్ చేసే వాళ్ళు శనివారం ఆదివారం అట్లా వాళ్ళకి సెలవులు ఇస్తారు కొంతమందికి అట్లా ఇవ్వరు కదా అంటే వారంలో ఎప్పుడైనా రెండు రోజులు రావచ్చు అలాంటప్పుడు వాళ్ళు శనివారం అని మంగళవారం అని ఇట్లా వారం మర్చిపోతుంటారు కదా
అవును
అలాగే కొంచెం కష్టమైద్ది ఇంకా మనం ఉండాలి తినకూడదు అనుకున్నప్పుడు కొంచెం కష్టమైన గుర్తు పెట్టుకొని భయంతో జాగ్రత్తగా ఉండాలి కదా
ఆ
హహా
ఇంకా అండి మీరు అలా పాటించే రోజులు ఏమైనా ఉన్నాయ
నేను అట్లా అని కొన్రు అప్పుడు ఉండేదాన్ని నేను కూడా మ్ శనివారమే తినకుండా ఉండేదాన్ని నేను కూడా ఎప్పుడంటే క ఆరై సంవత్సరాల క్రితం అలా ఉండేదాన్ని ఇంగ ఇప్పుడు అట్లా ఏం లేదండి అన్ని ఎప్పుడు ఎలా
అంటే మీరు ఆ పద్ధతులు పాటించకూడద అనుకుంటున్నార
పద్ధతులు పాటించకూడదు అంటే మనకి తినాలనిపించింది ఉమ్మ్ తినడంలో తప్పలేదు అది ఏ రోజు అని దేవుడేం చెప్పలేదు కదా నేను తెలుసు కున్నాను ఇంక అప్పటి నుంచి ఇంకా ఉండడం మానేశాను అంటే దేవుడు మనకేం చెప్పలేదు కదా ఈ రోజు నా కోసం తినకుండా ఉండు ఈ రోజు తిను అని చెప్పే సి మనకి ఏది చెప్పలేదు దేవుడు ఏం చెప్తున్నాడు అన్నీ ఏది కావాలో అప్పుడు మీరు ఏదైనా తినేసేయండి అని చెప్పేసి మనల్ని ఇబ్బంది పెట్టుకొని మరి ఆ దేవుడికి ఏది కూడా ఉండమని చెప్పలేదు కదండి సో అందుకని చెప్ పేసి నేను అట్లా ఉండడం ఇంకా అది ఎప్పుడైతే తెలుసుకున్నానో ఇంక అప్పటి నించి ఆపేసాను అట్లా ఉండడం
అవును
మీకు ఎంత మంది అండి అన్నలు గాని తమ్ముళ్లు గాని చెల్లెలు గాని అక్కలు గాని లేక మీరు
నాకు లేదండి నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఆ వాళ్ళు సదుకుంటా ఉన్నారండి మీరు అండి మీ మీరు ఒక్కరేనా మీ తల్లిదండ్రులకి
ఆ నేను మాన్నయ్య అండి
ఇంకా తను నేనే ఇంకేదైనా ఇంక ఆ నేను రెండు వేల ఇరవై ఐదులోనే ఆ చదువు అయిపోయింది నాది ఇంక ఇప్పుడు ఉద్యోగం కోసం వెతుకుతా ఉన్నాను దేవుడు నిర్ణయించిన సమయంలోనే అది మన దగ్గరకి వచ్చిది కదా మన ఎంత ఈలో ప్రయాసపడిన రాదు కదా
అంతేలండి రావాలనుకుంటే వస్తుంది తెప్పుకోసయి
మీరేం చేస్తుంటారండి మీ తమ్ముళ్ళు గాని మీరు గాని
ఆ నా తమ్ముళ్లు చదువుకుంటాన్నారు నేను చాలి
మీరు కాలినా కాలీగా ఉన్నప్పుడు ఇంట్లో ఏమై రూమ్ లో ని ఇంట్లో ని మీరు ఎక్కడన్నా కూడా ఏం చేస్తుంటారు
అయిపోగాంటే పాన్లో నెతక్కువగానే చేసేది ఇంట్లో ఆ ఎక్కువ మొబైల్ చూస్తాను అంటే ఎక్కడ ను బయటి తీకని వెళ్ళాల అనుకుంటే వెళ్తాను అంటే ఎక్కువ మొబైల్లో చూస్త ఉంటాను
అంటే మీ అమ్మ గాని మీ నాన్నగారు గాని ఎవరైనా ఇప్పుడు మీరు ఇంట్లో పని చేయలేదంటే ఏమ రమమల్ని
అంటే మరి ఊరువే చేయకని ఉన్ను అంటే నా పనులు చేసుకుంట ఇంకా చిన్న చిన్న పనులు చేస్తావుంటే కొంచెం ఎక్కువ మంది ఉన్నప్పుడు వంట ఏన్నా చేయాల్సి వస్తుంది కదా అలాంటిడు నేను చెయను అంటే అంటే అది బాగా ఎకన్నా అయిపోతే వేస్ట్ అయితది కద పనులు చేసుకుంటా చిన్న చిన్న పనులు అంటే చెత్త నొకడం అలాంటివి ఏమన్నా ఉంటే ఆ అమ్మ వాళ్ళకి హెల్ప్ చేస్తాను మీనంటే ఇంట్లో పనులు అన్ని చేస్త సంతలు
ఆ నేను చేస్తానండి ఖాళీగా ఉన్నాను అంటే ఇంకింట్లో ఫోన్ అనేది అసలు నేను చూడను ఇంట్లో పనులు చేసుకుంటూ సర్దుకోవడం లేదన్నా ఏమైనా పిండి వంటలు చేయడం అట్లా వంట చేస్తే నాకు అదొక మైండ్ అనేది కొంచెం ప్రశాంతంగా అట్లా ఉంటదండి ఇంట్లో పని చేసుకు
నాకు కూడా అంతే అండి వంట చెయ్యాల అనిపిస్తుంది కాని అది ఎక్కడ ఫ్లప్ ఆయితుందో అని కొంచం భయ మాట
అంటే నేర్చుకుంటా ఉంటే అదే అలవాటు అవుతుందండి అంటే ఒకటి రెండు సార్లు మీరు చేస్తా ఉన్నంటే అంటే ఇంకా మూడోసారికి అలాగే కుదురుద్ది
చూడాలండి టైం వచ్చినప్పుడు
అంతేలాండి మీరు ఎక్కువగా అంటే ఏదన్నా చేసినా కూడా ఎక్కువగా చేసేది ఏంటిది వంటల్లో పిండి వంటలు గాని మాములు తినేవి గాని
నేను నేను ఒక్కటి రెండు సార్లు ఫ్రేయి చేస్తా అంటే వంకాయ కర్రీ ట్రై చేసాను నేను ఎక్కువ వర్తలు చె వాడి జోన్కి పోలేదు నాకే ఎక్కువగా చేసుకొనితింటున్నాను
అదే ఎక్కువగా వంకాయ చేసారా మీరు
ఆ ఇంకా అంటే ఇంట్లో వాళ్ళకై తే అది చేశాను అందరూకే సంబంధించిందిగ నాకైతే నేను ఏమన్నా చేస్ కొని తినలనిపిస్తే మ్యాగి ఇంకా ఆమ్లెట్ అలాంటివి ఆమ్లెట్ కూడా అంత పర్ఫెక్ క్ట్గ వేయలేను కానీ ఓకే తినొచ్చు
అంటే మ్యాకీ మంచిది కాదు ఆరోగ్యానికి తినకూడదు కదా అనం
అంటే మనం ఎప్పుడు తిన్నాం కదండి ఎప్పుడో ఒక సరే కదా ఇప్పుడు ఆ వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అంటే రోజు అదే పని పెట్టి తింటే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఆ వీక్లీ వన్సూ టూ టైమ్స్ అల తింటే ఏం కాదు అని అందరూ తింటారు కదండి ఇంగ జాబ్ చేసే వాళ్ళు కూడా అప్పుడు కప్పుడు అన్ని కూర అన్నం చేసుకోని తినే కాదు అలాంటప్పుడు సింపుల్ గా అయిపోయే ఐటం పచ్చడ చేసుకొని తంటా ఉంటారు
ఆహ అంటే నేను
పట్టే ఆ టేస్ట్ గా లేనప్పుడు గన కొంచెం ఆ కూరగాయలన్నీ కట్ చేసేసి అది వాచ్లో ఇచ్చిన పోళ్ళు అనేసి కొంచెం అది బాయిల్ అయ్యే వరకు ఉంటే అయిపోతుంది కదండి సింపుల్ ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది
మ్యాగీ చేయడానికి తక్కువ టైం యి పట్టిద్ధి కదాండి
అవునవును ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు తీసుకుంటుంది ఓసారి ఓ పద ది నిముషాలు అల అంటే ఏమన్న కూరగాయలు కానీ ఎక్కువ యూజ్ చేసమనుకో పదహైదు నిమిషాలు పడుతుంది
ఆహ ఇంకా దానికి ఏమి ఉపయోగించరా అండి కూరగాయలు కొంతమంది అట్లనే పొట్టుతో తింటారు కొంతమంది ఏ
అవును ఎలా తిన్నా బానే ఉం టుంది కూరగాయలు మన అవి బాగా బాయిల్ చేసుకొని ఆయిదుగానే వేసుకుంటే ఫ్రేయ్ చేసి ఏ టేస్ట్ బా ఎక్కువగా ఉంటుంది అలా ఏవి ఎయ టం అల చేసుకున్నా కూడా బాగుంటుంది కానీ కొంచెం మనకు మనం ఎక్స్పెక్ట్ చేసినంత టేస్ట్ రాదు
కొంచెం కూరగాయలు అవన్నీ వేసిన దానికంటే పొడచ్చం వేసుకుంటే మ్ నేను చేసుకుంటానండి నేను చేసుకున్నప్పుడు అయితే ఆ కూరగాయలని ఇట్లా ఎం వెయ్యను ఊరికే వాటర్ లో ఆ పొడిని మరుగ పెెట్టిన తర్వత్ త ఇంక మ్యాగీ వేసి ఉడికిన తర్వాత ఇంక అట్లనే తినేస్తుంటాను నేను ఆ సరేనండి
సరే అండి